హలో
హలో
హలో గుడ్ఆఫ్టర్నూన్
గుడ్ఆఫ్టర్నూన్
బావున్నారా?
ఆ బావున్నం మీరు బావున్నారా?
బావున్నామండి. టే ఎం చేస్తున్నారు?
మె కాలిగానే ఉన్న
నేను ఇవి నేను అంతే ఇంతక ముం ప్డే వర్క్స్ కంప్లీట్ అయ్యాయి అట్లా కాసేపు రిలాక్స్ అయితున్న కూర్చొని
ఉహుమ్ అవునా
లంచ్ చేసారా?
ఆ చేసాం ఆ అండి మీరు?
ఆ ఇప్పుడు చేయాలి నేను హ్మ్ న్న్డ్ మధ్యలో మనకు శ్రీరామనవమి ఫెస్ ఫెస్టివల్ ఉందికదా అండి దగ్గరలో?
అవునవును ఇ రేపే కాదండి.
బ్రేట్ చేసుకుంటారు.
హ్మ్ ఇల్లుంతా ఉడుచుకొని చల్లుకొని ఆ ఇ ఇల్లు కడుకొని ఆ దీపం ముట్టించుకొని ఇగ వడపప్పు నానబెట్టుకుంటాం బెల్లం శాఖ చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటాం. ఇగ ఆ చేసుకుని ఆది చేజెసిన తర్వాతకి ఇక టెంపుల్ కి ఏళ్తాం రెడీయి
ఉహుమ్ కళ్యాణంలో పాల్గొంటారా?
ఆ పాల్గొంటామ్
ఉహుమ్ ఎలా చేస్తారు మీరు పానకం, బెల్లం పానకం?
అంటే బెల్లం నల్లగొట్టి
హ్మ్
టర్ పోసి మల మిరియాల పొడి ఏస్తాం.
హ్మ్ అదే రాములవారికి ఇష్టం అంటారు కదా. నాది
మీర్ ఏళ్ తారా టెంపుల్ కి ఆ శనగపప్పు నానబెట్ ఉంచ్ స్తవ్ అదే వడపప్ప అ
ఆ అ అదే మేము అంతే అండి ఇంకా ఇంగ పండగ వస్తుంది అని అంటే ఇల్లంతా క్లీన్ చేసి కోడం, వుడ్చుకోవడం, తూడ్చుకోవడం తల స్నానాలు చేసేసి తీసుకొని ఇంట్లో పూజ చేసేసుకుంటాం ఫస్ట్ దేవుడికి పానకం ఇచ్చి నైవేద్యంగా తర్ వాత పూజ చేసేసుకున్నాక దగ్గర్ లోని టెంపుల్ కి ఏళ్తామండి రాముల వారి కళ్యాణం చూడడానికి
ఉమ్ ఔనా
తే ఇంకా భద్రాద్రి రాములవారి టెంపుల్ లో చాలా బాఉంటుంది కళ్యాణాము
ఔనండి ఇపుడ్ రేష్ ఉంటది కదా బాఉంటది
ఎల్లారా మీర్ ఎప్పుడైన
నే ఎప్పుడు వెళ్ళాలె అండి బాగా రెసు రెస్ట్ టున్
ఔనండి చాలా రష్ ఆ రష్ కి భయపడాల్సి వస్తుందండి
ఆ మళ్ళీ అందులో ఒకటి ఎండలు ఉ మా మల్లా మలు చిన్న పిల్లగాళ్ళు అందరూ ఆయండీ ఇద్దర్ రిస్ కాయితది
ఔన్ ఔనండి మేము అంత్ తే ఇంతక్ ముందు వెళ్ళే వాళ్ళం కళ్యాణంకి ఆ ఒకసార్ వెళ్ళామండి
ఉమ్
ఒక్ సార్ వెళ్ళము చాలా రష్ వస్తారండి రాములవారి కళ్యాణం చూడడానికి
ఉహుమ్ ఆ
రష్ చాలా వస్తారు ఉమ్ చాలా బా జరుగుతుంది
ఉమ్ బా జరుగ్ తంట అండి
ఔను
బా జరుగ్
ఇంకా దేవుడి దద్ దర్ ష్ నమ్ ఆ కళ్యాణం కళ్యాణం ఔనండి రష్ ఉంటారు కళ్యాణమ్ ఒక్ టికెట్స్ తీసుకుంటాము ఇంకా రామూల వారి కళ్యాణం జరిగేస్ సన్నిద్ లో కూర్చుంటాము ఇంకా మొబైల్స్
ఔన్
ఇగ కారైనే అంత ఏకాగ్రత
ఔ ఔన్
కుంటామండి ఏ లాంటి డిస్టబెన్ స్స్ లేకుండా ఎందుకంటే ఇప్పుడు టీవీ లో కూడా చూడొచ్చు మనం లైవ్ లో గాని ఎంతైనా డైరెక్ట్ ఏళ్ళి దేవుడి కళ్యాణం జుడ చూడడం చాలా మంచి అవకాశం గాదండి చాలా ఇంకా దేవుడి సన్నిద్ లోన ఈసారి మేము లాంగ్ లో ఉన్నామండి దూరంలో వెళ్ళడం కుద్ రదు ఇంతంక్ ముందు దగ్గర్ అ ఇంకా దగ్గర టెంపుల్కి వెళ్తాము బాబావారి టెంపుల్ ఆ అన్ని టెంపుల్స్ కలిపి ఉంటాయి.
ఆ
అక్కడే వెళ్లి కళ్యాణం చూస్తా ఉంటాం ఇంక దేవుడికి రాముల వారు స్ సీతాదేవికి అక్షింతలు ఏసీ తలంబ్రాలు కొన్ని ఇస్తారు గదాండి ముత్యాలు తీస్ కుంటారా మీరు
ఆ తీస్ కుంటామండి
అ అదే
ఆ
ఇంకా అలా సెలబ్రేట్ చేసుకుంటాము. అట్ల సెలబ్రేట్ చేసుకుంటాం ఇంక ఏ రాములవారి వమి నవమి నాడు ఇంకా టోటల్ గా దేవుడి సన్నిధి దేవుడి పాటలు దైవభక్తి ఎక్కువైపోతుంది.
అవును ఇగ మేమైతే ఇగ అక్కడ దూరంగా వెళ్ళకపోయేసరికి ఇగ టీవీల భక్ టీవీలో వస్తది గదా అండి ఇగ అది పెడతామండి.
అవును ఇంక పిల్లల్ శిన్నగున్నపుడు కుదరకపోతే అలానే లైవ్ లో అయినా చూసుకోవచ్చు. కాకపోతే చూస్తే అంత మైండ్ అన్ త పీస్ఫుల్ గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఈ కాసేపు అయినా ఈ టెన్షన్ సు ఇవన్నిటి నుండి కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంది మనకి.
అవునండి ఎందుకంటే కొంచెం ఏందో దేవుడు అనేది అట్ల ఇస్
అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ గదా ఎంతైనా మైండ్ ను్ హార్ట్ ను అంత ఆ డివోషన్ అయిపోతుంది ఇంకాలా
మ్ అవునండి అదేందొ దేవుడి దగ్గరకెళ్తే అట్ల చెస్ త్తారాండి
అవునండి
దేవుడి దగ్గర కూర్చున్నా గూడా ప్రశాంతంగా ఏం ఆలోచన లేకుండుండా అట్లుండాలనిపిస్తది.
మ్ అందుకే ఇంకా మేము కళ్యాణం కు రాములవారి కళ్యాణానికి వెళ్ళినము అంటే ఇంకా మొబైల్స్ తో సహా సైలెంట్ లో వెట్టేసి, బ్యాగ్ లో వెట్టేసి టోటల్ కాన్సన్ంట్రేషన్ మొత్తం రాములువారి కళ్యాణము అయ్యగార్లు ఆ ర కళ్యా దేంటిది ఆహ్ మంగళసూత్రం చూపిస్తారు గదా ఆ ఆ తన్ తు అంతా చాలా బావుంటుంది.
మ్ అవును మంగళసూత్రాలు ఇట్లా
అవును అయ అయ్య అయ్య అయ్య్ అవునండి అవునండి అయ్యగారులు గూడా డ్యాన్స్ లేస్తారు
ఆ డ్యాన్సులు ఎస్తారు ఇట్లా మంచిగా ఇట్ల పూలదండల తోటి గా తారు వాళ్ళు ప మంచిగా వాళ్ళదేందో అలా
అవునండి
యా అవును అట్ల జేస్తారు వాళ్ళు బావుంటది అసలు వాళ్ళదైతే మే మేము గూడా వెళ్తామని చూస్తానామండి. హలొ హలో హలో హలో
వాయిస్ వస్త్ వాయిస్ వినిపిస్తుందా అండి
ఇప్పుడు ఇనిపిస్తుంది ఇంతసేపు వినిపియలే వినిపియలేదండి ఇప్పుడే ఇనిపిస్తుంది
అదే సిగ్నల్ బ్రేకెజ్ అయితుందండి మధ్యలో
అవునండి ఏమో మరి ఇప్పుడే వినిపిస్తుంది. ఎంతసేపు వినపాలే
అది
ఇ మేము కూడా వేలతే వెల్ మొత్తం వెళ్ళకపోతే వెళ్ళామండి. ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా మా దే దగ్గర కూడా వేస్తారు ఓ రెండు మూడు డోకుళాయి
అవును మ్మ్ మ్మ్ చిన్న బాబు ఉంట ఎండలు కూడా ముదిరినాయి కాబట్టి వెళ్ళకపోవడమే బెటర్ టీవీలో చూసుకోవచ్చు మనకు లైవ్ లో చాలా బాగా కనిపిస్తరు
అవునండి ఎందుకంటే ఇకమ్ మల్ని పోయి తీసుకుబడాల్సిన అవసరం
అవును అవును
ఇక అమ్మ దగ్గర ఆగడినా మళ్ళీ చిన్న బాబు అయితే బాగుండే అంబడతా అంటే ఇస్తాంటే
ఏ ఫెస్టివల్ అంటే ఎక్కువ ఇష్టం మీకు
దసరా అంటే
దసరా పండుగ అంతే తెలంగాణ
వచ్చినా కంచి బాగా చేస్తున్నారు ఆ తెలంగాణ వచ్చినాకచ్చి బాగా చేస్తుంటారు
అవునండి ఇంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి తెలంగాణ బతుకమ్మకి చాలా ఆ ఇదవుతుంది ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు మన ఫెస్టివల్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు
ఉమ్ అవునండి
అవును అందులోనే మన తెలంగాణ లేడీస్ క అందరికీ బతుకమ్మ అంటే చాలా ఇష్టం
ఇప్పుడు అవన్నీ ఇప్పుడు అంతే మామూలుగా ఇక డ్యాన్సులు వేస్తూనే ఉంటారు ఇక ఏ పాట వచ్చినా వస్తూనే ఉంటారు ఆ ఎస్తాం అండి
అవును ఇష్టం ఎంతైనా లేడీస్ కి డ్యాన్స్ అంటే ఇష్టం కదా
ఉమ్
ఆవును
మీరు వేస్తారా డాన్స్
ఆ వేస్తామ అండి
ఇంక అది ఎందో వచ్చినా రాకుండా ఏ బుది అయి
ఆ మ బతుకమ్మ మా పండగండే ఇంకా వచ్చిన రాకపోయినా చిన్న ఏజ్ పిల్లలు కల్ళె పిల్లలు అమ్మాయిలు లేడిస్ ముసలి వాళ్ళతో సహా అందరు డాన్స్ వేస్తారు వస్తుదా రాదా అనేది కాదు కాని అందరితో అలా సంబరాలు జరుపుకుంటారు ఇంకా
అవునండి నాకు భయం వాగే వీడియో ఏంటంటే ఇక బతుకమ్మ బతుకమ్మ అంటే అప్పటి రోజులో అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు పోయి లేదంటే మాకైతే ఇంక వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు పాటలు పాడితే అంత ఇంట్రెస్ట్ అనిపియా పోయదండి ఇప్పుడు డీజే జ్తెలు ఇవన్నీ మంచిగా చేసా చేస్తారు కాబట్టి ఆ ఇప్పుడు ఏ ఎవరు వేసినా వేయకపోయినా మనకు డీజే పెట్టింలంటే డాన్స్ వేయాల్సిందే.
అంతే అంతే అంతే ఇంతకు అంతే. ఇంపార్టెన్స్ ఇవ్వకపోయేది మనకి కేసీఆర్ గవర్నమెంట్ లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందరూ ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులలో కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉంటారు బా సెలబ్రేషన్స్ ప్రైవేట్, గవర్నమెంట్ అని కాకుండా స్కూల్స్, కాలేజెస్ స్ కూడా ఆహ్ బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత అందరికి తెలియాలని అన్. అంతట సెలబ్రేషన్స్ చేస్తుంటారు బతుకమ్మ సెలబ్రేషన్స్.
అవునండి. పండగయితే ఎంజాయ్ చేస్తాం మంచిగా. ఓకే అండి థ్యాంక్ యూ ఆహ్. ఆహ్.